హలో
హలో అండి హలో హయ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి తిన్నారా నేను ఏం చేయలేదండి ఇందకే వచ్చాను ఆఫీస్ నుంచి ఇప్పుడు ఏమన్నా వంట చేసుకోవాలి ఆలోచిస్తా ఉన్నానండి
ఇంకా ఇప్పుడు వచ్చారు ఆఫీస్ నుంచి
అవునండి మీరేం తిన్నారండి
నేనఅండి బీరకాయ తిన్నానండి బీరకాయ సాంబారు ముద్ద అన్నము
మీకు ఫుడ్ లో ఏమి ఇష్టం అండి బాగా
మాకి చికెన్ ఫ్రై అంటే ఇష్టం అండి చికెన్ ఫ్రై ఫిష్
ఉ
ఫిష్ ఉంటే చాల ఇష్టమండి నాకు
మీకొచ్చా అండి చెయ్యడం.
అంటే కబాబు అయితే అలా చేస్తామండి. సాబార్ చేయాడం సరింగా రాదు. ఫిష్ కబాబ్ అయి ఆ చాలా బాగా చేస్తాను.
ఉ.
అదలంటే మళ్ళ.
ఏంటండి.
మీరండి.
కాదండి ఇప్పుడు ఫిష్ కబాబ్ ఎలా చేస్తారండి మీరు ప్రాసెస్ చెప్పండి కొంచెం.
ఈ బాయ్ చెప్పనికే.
హలో ఇప్పుడు వినిపిస్తుందా అండి.
ఆ వినిపిస్తుంది ఇప్పుడు.
ఆ మీరు ఫిష్ కబాబ్ చేస్తానన్నారు కదండి.
ఉ ఉ ఉ.
ఎలా చేస్తారండి ప్రాసెస్ చెప్పండి కొంచెం.
ఉ సరే అండి చెప్తాను.
ఉ.
ముందుగా ఫిష్ తీసుకోవాలండి.
ఓకే.
ఫిష్ తీసుకొని దాన్ని నీట్గా కడగాలి అది కొంచెం స్మెల్ వస్తా ఉంటుంది అది ఫిష్.
ఉ.
ఆ ఆ స్పెల్ అంతా పోయే దాకా కొంచెం క్లీన్ గా నీట్ గా కడగాలి. కడగాలి. దాని తర్వాత ఉప్పు కారంము మసాలా పొడి.
ఓకే.
ఇలా అన్ని కలుపుకొని ఇలా అన్ని. కలుపుకొని తర్వాత ఒక. ప్లేట్ తీసుకోవాలండి దోశ దోశ ఉంటుంది కదా దోశ వేసేది ఆ ప్లేట్ తీసుకొని. ఆ నూనె అంత పూసి దనిమింద. ఆ చ ఫిష్కీ అంత మసాలా అంత బాగా దట్టించాలి ఆ దటించి. తర్వాత బాగా ఆ పై మీద వేస్తే అప్పుడు చాలా బాగా ఉడుకు తుందండి అది అలా చేస్తే అది చాలా బాగుంటుంది.
కాల్ కాల్ పిచ్చి.
ఆ.
చెప్పండి హలో.
ఆ ఇంతసేపు చెప్పారా మీరు వినిపించుకోలేదా అండి.
వినిపించిందండి చెప్పండి.
ఆ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండి అలాగే ఉండండి. అదిరాబ. దీపాలికత్తి.
హలో.
హలో.
ఉన్నార అండి చెప్ప ఇప్పుడు చెప్పండి.
ఆ అదే అండి ఫిష్ చాలా అది నీట్గా కడిగి.
ఆ
దానికి ఉప్పు కారం మసాలా పొడి
ఆహా
తరువాత నిమ్మకాయలు భాగా పిండ్ కొని అంతా కలుపుకొని ఒక పాత్రలో మళీ చేపని అందులో వేసి అలా తిప్పి తిప్ప తిప్పి దానికి చేపక అంతా బాగా దట్టించాలి అది అవునవును
ఓకే
దాని తర్వాత ఒక పాత్రలో దో దోశ వేస్తారు కదండి దోశ
అవునవును పెనం ఉంటుంది కదండి
ఆ ఆ పెనమె ఆ పెన మీ ప్యాన్ ఉంటుంది కదా
అవునవును
ఋ ఆ ప్యాన్ మీద నువ్వు నూనెంత పూసి దానికి బాగా కొంచెం వేడి చేసి దాని మింద ఆ చేప వేసి అలాలా తిప్పుతూ ఉంటే
హు
కొంచెం మా మా మాగిచ్చారండి అలాగే అది
ఓకే
ఆ అలా చేస్తే అలా దాని తర్వాత మగించుకొని తింటే చాలా బాగుంటుందండి అది
అంతేనండి ఫిష్ కబాబు
ఆ అద అంటే సింపుల్గా ఉంటుందండి
ఆ కానీ ఏమంటే స్మెల్ కదండి ఫిష్
ఆ అదే ఆ స్మెల్ పోయే వరకు క్లీన్ గా కడగాలి కదండి స
కానీ నేను చదివేటప్పుడు అయితే అండి అక్కడ మొత్తము సీ ఏరియా అనమాట బే ఆఫ్ బెంగాల్ సైడు మొత్తం అండి అక్కడ చేపలు ఉంటాయి కదండి చేపలు అమ్ముతారు అనమాట నేను ఇంటికి వచ్చేటప్పుడు ఆ దారిలో లో వచ్చేటప్పుడు మొత్తం ముక్కులు మూసుకొని వచ్చేదాన్ని అండి ఎందుకన్ అంటే అంతా స్మెల్ ఉంటుందండి అడంతా
అవునా
ఉ
అ దానికి అది కొనుక్కొని ఇంటికి సపరేట్గా తీసు తీసుకొని రావాలండి లేకపోతే మాకు కటిగేది రాకపోతే
ఉ
అక్కడ కొనుక్కుంటాం కదా అక్కడ వాళ్ళంతా నీట్గా క్లీన్గా కడిగి ఇసారండి కోసి
అప్పుడు స్మెల్ రాదా
ఆ స్పిల్ పోఎవరకు అంత క్లీన్గా కడుతారు కదండి వాళ్ళు ఆ స్మెల్ పోయేలా ఆ అలాగండి
ఉమ్ ఇంకా ఏమేం వంటలు చేస్తారండి మీరు
నాకి ఎక్కువ రాదండి వంటలు అన్ని
హ
అది చేస్తే తింటాము
ఇంకా ఏమేమి ఇష్టమండి మీకు
ఆ చికెన్ ఫ్రై చికెన్ కబాబు మళ్ళీ ఆంధ్రా స్టేట్ లు బా బిర్యానీ అంటే ఇష్టామండి.
ధమ్ బిర్యానీ హైదరాబాదీ ధమ్ బిర్యానీ బలే ఉంటుందండి. నాకుగాని చాలా ఇష్టం అండి కానీ చేసే ప్రాసెసే. తెలీదండి.
అంటే ఇక్కడ మాయరలంతా చేస్తారు అది ఒక రకంగా ఉంటది. పలావ్ మాదిరి ఉంటుందండి అది.
అది బాగోదండి ఈ బెంగళూరు లో అంతా అట్లే ఉంటుంది.
వాళ్ళు వాళ్ళు పలంమరి చేస్తారు కదండి.
ఉ.
దాంట్లోకి చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ అవుతుంది ఎగ్ వేస్తే ఎగ్ బిర్. బిర్యాని టమోటో వేస్తే టమోటో బిర్యాని వంక వం. కాయ చేస్తే వంకాయ బిర్యానీ అయి అవుతుందండి అది
ఇ అప్పా.
అలా ఉంటది బెంగళూర్ లో.
ఉ.
హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఇలాయా అవి చాలా బాగుంటాయియండి.
అవునండి చాలా బాగుంటుంది.
ఉ
అసలు హైదరాబాద్ ధమ్ బిర్యానీ అయితే అక్కడ అమీర్ పేట్ అయితే అండి. కింద మెట్రో స్టేషన్ కింద లైనుగుమ్టాయండి షాపులు. మేమైతే ఇన్స్టిట్యూట్ కెళ్ళేటప్పుడు సి ఈవినింగ్ టైమ్ అట్లా వాకింగ్. ఇంకెళ్ళే వాళ్ళము ఊరి కె అప్పుడు. అలా వెళ్లే వాళ్ళము ఆడ చూస్తున్నట్లే టెంప్ట్ అయిపోయే వాళ్ళం తినేవాళ్ళం
అ
చాలా బాగుంటుందండి అసలు.
అవున.
అన్లిమిటెడ్ మళ్ళా హండ్రెడ్ రూపీస్కి ఎంతైనా తినొచ్చండి.
ఆ.
అక్కడ హైదరాబాద్.
అక్కడ దమ్ బిర్యాని ఒక్కటేనా అండి దాన్ తవాత ఇంకా వేరే వేరే పేర్లు ఏమైన్నా ఉంటాయా.
ఉంటాయండి ధమ్ బిర్యానీ ఉంటుంది కుష్కా రైస్ ఉంటుంది. ధమ్ బిర్యానీ చిచ్ చాలా డిమాండ్ అండి అక్. ఇక్కడ అసలు మన ఇక్కడ బెంగళూరు లో చేస్తారు కదండి. బిర్యానీ అట్లా ఉండదండి ఆడ. ఈ ముస్లిమ్స్ వాళ్ళు చేస్తారు కదండి కింద ము. దమ్ము కట్టేసి పైన వైట్ రైస్ ఉంటుంది కలుపు. ఉంటుంది కదండి అలా చేస్తారండి అక్కడ. ఉ.
ఇక్కడ బెంగళూరులో అయితే పేర్లు చాలా చాలా పెడతారండి.
ఊ అవునండి వసుకోటె బిర్యానీ అంట ఊ. ఏందో మళ్ళా బాగోనే బాగుండవు అవన్నీ. ఈ వస్కోటె దమ్ బిర్యాని అయితే ఈ ఎట్. ఎట్లాంటుందండి పుదీనా రైస్ పుదీనా రైస్ ఉన్నట్టు ఉంటుందండి అది.
ఆ అవును అది ఎ ఫోర్ ఎం బిర్యానీ. కదండి దానికి అది కొంచెం వల్ల ఫేమస్ ఉంది అంతే అది.
అంతే.
దాంట్లో ఏమి ఉండదండి నార్మల్గానే ఉంటుంది అంతే.
ఉహూ.
ఉమ్ ఇంకా దా దొండె బిర్యానీ దొండ దోశ బిర్. తేని ఇలా చాలా ఉంటాయండి ఇక్కడ.
కానీ ఏం బాగుండవు కదండి.
ఉమ్ ఉమ్ ఉమ్ బాగోవు ఏమైనా ఆంధ్రనే బెటర్ అండి.
ఉమ్ అవునండి
ఆంధ్రాలో అయితే మ మండి మండి బిర్యానీ అని ఇలా కూడా ఇస్తూ ఉంటారు.
ఇక్కడ కాని మండీలు ఉంటాయి గాని ఏమంటే అసలు బాగోవండి మండి.
అవును.
ఉమ్ నేను తిన్నాను అండి అసలు ఏం బాగుండవు ఇక్కడ. అక్కడ హైదరాబాద్ లో అయితే చాలా బాగుంటుందండి మండి గాని.
ఉహు.
ఉమ్ పెద్ద ప్లేట్ లోకేసి ఇస్తాడు ఇక్కడైతే ఒకరికి ఒకోక్కో ప్లేట్ ఇస్తాడోడు.
అవునా.
ఉమ్.
బెంగళూరులో ఎక్కడాండి బాగా ఫేమస్ అండి బిర్యానీ.
ఉమ్ ఇక్కడ కూడా బావర్చి బిర్యానీ బావర్చి. ఆహ్ జిస్మత్ మండి ఉంది కదా అండి.
ఎక్కడండి అది.
అది అటు సైడ్ ఉంటుందండి ఆహ్ ఆహ్ ఎట్లా అంటే జయ్ నగరు. అట్ సైడ్ ఉంటుందండి అంటే ఆ పక్క. ఇప్పుడు ఉంటాయి కదండి ఆహ్ బిటిఎం లే అవుట్. ట అవన్నీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు కదండి ఎక్కువ.
ఉమ్ ఉమ్ అవును వైట్ ఫీల్డ్ ఇక్కడంతా వాళ్ళే ఉండేది.
ఆహ్ అక్కడ బాగుంటుందండి మీరేక్కడైనా మండి తినాలంటే. జిస్మత్ అని ఒక బ్రాంచ్ ఉంటంటుందండి. దాంట్లోనే బాగుండుదండి బిర్యానీ.
ఆహ్ ఇంకోటి మేఘనాని ఒక హోటల్ ఉంటుందండి.
ఆహ్.
ఆహ్ మేఘనా హోటల్ లో కూడా బిర్యానీ బాగుంటుంది.
ఆహ్ అవునండి బాగుంటుంది మేఘనాస్ బిర్యానీ అంటారు. ఉమ్ నేను తినలేదు ఎప్పుడు.
అవి ఈ పక్క ఎక్కువ ఉండవండి దానింతో వైట్ ఫీల్డ్ మారుతల్లి.
ఆహ్ ఈ పక్క పెట్టించుకోవాలంటే మొత్తం ఎక్కువ డెలివరీ ఛార్జెస్ కదండి.
అవునవును.
ఉమ్. ఇంకేంటండి అయితే మీరు. నాకు నేను నేను నాకు బాగా ఇష్టం అండి. ఫుడ్ వంటలు చేయడం కానీ. నేను టమోటో బత్తు బాగా చేస్తానండి టమోటో రైస్ ఉంటుంది కదండి. బాగా చేస్తానండి.
అవునా అంటే టమాటో రైస్ అంటే దాంట్లో టమాట. ఎక్కువయ్యా
ఆ టమోటలు కట్ చేసుకొని బాగా ఎపు కొని దాన్ని అంటే కొంచెం మసాలా అంటే కారం పొడి ధనియాలు పొడి అవన్నీ వేసి ఉమ్ బా మగ్గనివ్వాలన్నమాట అయిపోయినాక అది అది బాగా గుజ్జు గుజ్జు లాగా అయితుంది దాంట్లోకి వాటర్ వేసి మనము బియ్యం ఎంత వేసుకుంటం వన్ ఇస్టు టూ వాటర్ వేసుకొని రైస్ వేసుకొని ఆ ఉప్పు కారంము అవన్నీ వేసుకొని మసాలాలు ఆ ఇది వస్తె విజిల్ వచ్చేస్తే అయిపోతుందండి అంతే
అవునా
చాలా బావుటుందండి
నాకైతే ఇష్టం ఉండదండి టమాటా పాతు పలావు రైస్ భాతు వంగే భాత్ ఇలాంటి ఫుడ్ నాకు ఇష్టం ఉండవండి మా ఇంట్లో చేయరు చేయరుకూడ అండి
ఆ అంటే ఏమండే ఇప్పుడు ఆ అవి మసాలాలు మి క్సి పట్టేస్తే బాగోవండి టేస్టు
ఉహూ
అవి ఊర్కనే అట్లే మగ్గించి ఆ ఏం చేసి తింటే బాగుంటుంది
అవునా
ఉమ్
అ
ఇంకేంటండి అయితే
చెప్పాలండి ఇంకా
ఇంకేం లేదండి అంతే మీ వల్ల నేను ఈ రోజు ఆ ఫిష్ కబాబ్ చే చేయడం నేర్చుకున్నాను మా ఇంట్లో ట్రై చేస్తానండి నెక్స్ట్ వీక్
అంటే మీరు ఇంతవరకు చేయలేదండి
లేదండి నేను ఫిష్ కబాబ్ ఎప్పుడూ చేయలేదు
ఇంతరకు ముందు తి తిన కూడా తినలేదా
ఆహా ఫిష్ కబాబ్ తినలేదండి
సాంబార్ తిన్నరా అ దాంట్లో ముళరు ఉంటయి గదా
అంటే మా ఇంట్లో తీసిస్తారు కదండి ముల్ళులు
అంటే ముల్లులు సపరేట్ తీసి ఇస్తారా మీరు
ఆ అంటే ఇప్పుడు ఇంట్లో తింటాం కదండి తినేటప్పుడు మా అమ్మ ముళ్ళులన్నీ తీసి మెత్తగుంటుంది కదా అండి పార్ట్ తింటాం కదా మనము దాన్ని ఇస్తుందనమాట ముళ్ళులు తీసేసి
మీరే తీసుకొని మీరే చెప్పెట్టుగా అది ముళ్ళు తెచ్చి తిన్నారు అట్లయితే
అయి భయం అవుతుందండి మళ్ళీ ఎక్కడా లేనిపోని ఇవన్నీ పెట్టుకున్నట్లు మింగే
ఆ గొంతులోకి అన్ని గుచ్చుకుంటాయి అలా అయితే ఆహా
ఓకే అండి అయితే బాయ్ అండి
ఓకే బాయ్